గుడ్ ఆఫ్ట్రనున్
గుడ్ ఆఫ్టర్న్ నూన్ మేడం
ఎలా ఉన్నావు
ఆ ఫైన్ మేడంమ్
మీరు నాకు అర్లీ మార్నింగ్ లేచి పన్న ళు చా స్టార్ట్ చేద్దాం ఇష్టం
ఆ నాకు అవును మేడంమ్
అవును ఏ అంత ప్రొడక్టివ్ గా ఉంటుంది
అస అది నా గద నాస ఉం
రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్ది ఫుడ్ మెయింటైన్ చేద్దాం లాంగ్ టర్మ్ హెల్త్కి ఇంపార్టెంట్ కదా
అవును హు ఇ దకుో
ఇంకా మా ఎక్స్పీరియన్సెస్ కోసం మనీ స్పెండ్ చేద్దాం మెమోరీస్ క్రియేట్ చేస్తుంది
ఆ
ఎక్స్పీరియన్సెస్ కోసం మనీ స్పెండ్ చేద్దాం మెమొరీస్ క్రియేట్ చేస్తుంది
ఆ
ఉ ఇంకా లైఫ్ స్టైల్
ఆ
ఆ
నాకు లైఫ్ స్టైల్ ల ఫ్రీడమ్గ మంచిగా ఉండటం ఇష్టం
అవునా
అవును
నా ఒపీనియన్ లో షాపింగ్ అంటే అవసరం ఉన్నాన వట్టి నీ కో కొన్నాడం మాత్రమే
ఆ షాపింగ్ చేసుడు ఇష్టం
ఆ కానీ చాల మందికి షాపింగ్ ఒక హాబీ లాగ ఉంటుంది కదా స్ట్రెస్ తగ్గ నికి కూడ షాపింగ్ చేస్తారు ఆ
హు
నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఇష్ట పడితే ఆ టైమ్ సేవ్ అవుతుంది
ఆ రెండు షాపింగ్స్ ఇంకా చేస్తా ఆఫ్లైన్ ఆన్లైన్
ఆ ఆఫ్లైన్ అదే కదా బెటర్ ఆ ప్రోడక్ట్ మీ డైరెక్ట్గా చూసి క్వాలిటీ చెక్ చేయొచ్చు
అవును అవును మీ షోల మేడం ముందుగా మంచి
అవును
ఆ ఇప్పుడు అంత మంచిగా ఉంటలేదు ఆఫ్లైనే బెటర్ ఉంది ఇప్పుడు
అవును అదే సేల్ వచ్చినప్పుడు షాప్ షాపింగ్ చేద్దాం మనీ సేవ్ చేస్తుంది
అవును
అను కానిసేల్ అన్ని చెప్పి అవసరం లే లేనివి కూడ కొంతం అప్పుడు మనీ వేస్ట్ అవుతుంది
అవును
బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొండడం వాల్లకి క్వాలిటీ గ్యారెంటీ ఉంటుంది.
ఆ
బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనడం వాళ్ళకి క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది.
అవును అవును బ్రాండెడ్ బ్రాండెడే అవుతాది కదా పైసలు ఎక్కువ పోతాయి గాని మంచిగా ఉంటాది.
హా ఆ
ఉ
బ్రాండ్ కాకుండా లోకల్ ప్రొడక్ట్స్ లో కూడా మంచి క్వాలిటీ దొరుకుతుంది. దొరుకుతుంది అని నేను అనుకుంటా మీరు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది.
ఆ
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలవు అవ్వాలి అని నాకు అనిపిస్తుంది.
అవునా
మ్ ఫ్రెండ్స్ కన్నా కంఫర్ట్ ఇంపార్టెంట్ మనకి స్టై స్టైల్ ఫాలో అవ్వాలి.
అవును
అవును
మ్
షాపింగ్ కి ముందు బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటే బెటర్.
అవును
అవును. లేకపోతే ఎక్సైట్మెంట్ లో ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఆ
మ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి చాలా ప్రాడక్ట్స్ ట్రై చేయాలి అనిపిస్తుంది.
అవును. కానీ అట్లా ఉండది కదా సేమ్.
కానీ సోషల్ మీడియా ప్రమోషన్ అన్నీ నిజమే కావు రివ్యూస్ చెక్ చెయ్యాలి. మ్
మ్
ఒక పర్సన్స్ షాపింగ్ హ్యాబిట్ వాల్లకి లైఫ్ స్టైల్ గురించి చాలా తెలుస్తుంది.
అవును
మ్ కొంతమంది సింపుల్ గా ఉంటారు. కొంతమంది లగ్జరీ గా ఉంటారు. ఐటమ్స్ ప్రిఫర్ చేస్తారు.
అవును మ్
షాపింగ్ లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ కానీ కంట్రోల్ ఉండాలి.
అవును
ఆ అవసరం బడ్జెట్ క్వాలిటీ అన్ని బ్యాలెన్స్ చేస్తూ షాపింగ్ చేస్తే బే బెస్ట్ లైఫ్ స్టైల్ వుంటుంది
ఆ
ఉమ్
ఇంకా మీరు హైదరాబాద్ వెళ్ళారా మేడం
అవును వెేళదామ్ ఆ కానీ ఆఫ్లైన్ స్టోర్స్ లో ఆప్షన్ తక్కువ ఉంటాయి కదా
ఆ ఆ
ఉ ఆఫ్లైన్ స్టోర్స్ లో ఆప్షన్ తక్కువ ఉంటాయి స్టోర్స్ బట్ బట్టి ఉంటుంది కానీ సైజు కలర్ ఫిట్టింగ్ డైరెక్ట్ కా చెక్ చేయడం ఆన్లైన్ లో పాసిబుల్ కాదు కదా
అవును మేడం ఆఫ్లైన్ ఎ బెటర్ ఉంటది
అదే రిటర్న్ ప్రాసెస్ వల్ల ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవుతుంది
ఆ
రిటర్న్స్ ప్రాసెస్ వల్ల ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవుతుంది అక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ గది
ఉ
అక్కడా కానీ రిటర్న్ కోసం వెయిట్ చేయాలి స్టోర్ లో అయితే అయిపోంది డిసిజన్ తిసుకోచ్చు
ఆ
ఉ
ఇఇంకా మేడం
టల్స్ కి ఓన్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పచ్చు
అవును
ఓ
ఉ
అన్నీ అమ్మా ముందు ప్రైస్ పేంచి ఆ అయింది అమ్మా
అవునా ఇ స
ఇంకా ఇంకా చెప్పండి అమ్మ
చెప్పండి మీరే ఏమ్ కర్రీ
మీరు అన్నం పప్పుూ తి తింటారీ అన్నం పప్పు చెపాతి తోటకూర
అవునా
ఆ అవును మీరు ఒక్క రోడ్రూ పాలు వస్తు ఫస్ట్ ఏం చేస్తావా
మేడం
ఒక్క క రోడ్ రూపాయాల్లు వస్తే
నేను ఫస్ట్ షాపింగ్ చేస్కుంటా
అవ్ను
అవును
ఏం షాపింగ్ క్లాత్స్ లో గ్రోసలీలో
డ్రెస్సెస్ కొన్ జ్యువెల్రీ డ్రెస్సెస్ ఫుడ్స్ అవి అన్నీ తీస్కుంటా ఫుట్ వేర్స్ అవి
అవును
మ్మ్
ఇంకా
ఇంకా తిర్గడానికి పోతా అవి మొత్తమైయనంక
హాను
హ్మ్
అవునా
హ్మ్ అది ఎక్కడ్ నుంచి వస్తదమ్మా సంపాదిం అస్తది గన్నిగానం సంపాదన ఎవ్వడి దగ్గరుంది కరోడ్ రూపాయ దాకా
అహౌను అండి
హ్మ్
నో ఫ్రీ టైమ్ లో ఎక్కువగా ఏం చేస్తావు
ఆ
నువ్వు ఫ్రీ టైమ్ లో ఎక్కువగా ఏం చేస్తావు
ఇన్స్టాగ్రామ్
ఔనమ్మ
అవును మేడం
ఆ
మ్మ్
నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేయాలి అని చాలా రోజులు నుంది అనుకుంటున్నావు
ఆ నేను మారాష్ట్రకి ఎళ్దాం అనుకుంటున్నా
ఎక్కడ మారాష్ట్ర లో
మేడం
ఎక్కడా మారాష్ట్రలో ఎక్కడా
చంద్రపూర్
ఆ నమ్మ
అవును
మీరు
ఆ ఆ ఆ మా అక్క వాళ్ళు ఉంటరు
అవునా
అవును
ఆ
ఉ
మీకు స్కూల్ కాలేజ్ లో లా ఆ అవునండి బాయ్
సరే